హాయ్ అండి బాగున్నారా
ఏం లేదండి ఇప్పుడే తినేదిర్చున్నా మీరేం చేస్తున్నారు
ఏ ఇట్లా పడుకున్నాండి ఇప్పుడే
అవునా ఏం కూర వండారండి
చేపల ఫ్రై చేస ఫిల్లలకి
అలా
ఉ
పనులన్నీ అయిపోయాయండి
ఆ అయిపోయినాయండి
ఇంకా ఎం సంగతులండి
ఆ చెప్పండి చెట్లు పెంచుతరా అండి
నేనా అండి లేదండి పెద్దగా ఇప్పటివరకైతే నేను ఏం చెట్లు నాటినే లే మీరు పెంచుతారా
మాకు చెట్లు హాబీ అండి
అవునా ఏం ఎం చేట్లున్నాయండి మీ ఇంట్లో
మా ఇంట్ల కొత్తి ఇంట్ల రెండు మామిడి చెట్లు పాతింట్లో రెండు మామిడు చెట్లు ఉన్నాయండి
అవు నా రెండు మామిడిచెట్లు ఉన్నాయామ ఇంకేం చెట్లు ఉన్నాయండి
తెల్ల గులాబీ పూలు చెట్టున్నది అరటి చెట్టు ఉన్నది బొప్పాయ చెట్టు ఉన్నాయే దొండకాయ చెట్టున్న ది కాగడాల చెట్టు ఉన్నది శ్రీగంధం చెట్టు రెండున్నాయి కరాపకు చెట్లున్నాయీ
ఇంకా
కనకంబరాలు ఆ హ అండ్ గదే నగులు న ఉ ఓ హలో
ఆ చెప్పాం
మా మామిడి చెట్లు మామిడికిెళ్ళ వస్తున్నాయంండి ఒకటేమో అసలు కాయలేదు పచ్చడికాయలు ఒక పదికాయలు సారే కాష్ట చెతు ఒక్కొ కొమ్మ సైడే పతుందండి ఒక్కొక్క దానికి పది పదిహేను లా బలాలా ఆ చూడనికి బాగున్నాయండి ఇప్పుడే ఇంకప్పుడుదగైతుంటే చక్కలు కన పోతాయి అవి
ఆహ
హ
ఇంకా మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
ఇవాళ మేము సోమవారం నచ తినం అండి పప్పే
అనా ఇంకా ఏం సంగతుే అండి తాపన్ కూూర ఎలా వండుతారో చెప్తారా అండి
ఆ చెప్తాండి మంచి చేపలు మంచి కట్ చేసుకొని ఇంత ఉప్పు వేసుకొని నీళ్వు వెళ్ళ కొంచసేపు పది నిమిషాలు నానబెట్టి కాకాక మళ్ళా రెండు మూడు సార్లు కడగాలండి
హ
కలిగినక అవి వడబెట్టుకొని ఒక నిమ్మ కాయ అంత చితపన్నానే వేసుకోవాలండి
హ
ఒక వంద గ్రాముల ఉల్లిపాయలు కోసుకోవాలండి ఉల్లిగడ్లు
ఆ
ఒక కోసు మీరు కట్ట హ ఒకకండు స్కూల్లా ధనియా కీలకర అవన్నీ కలిపింది పౌడర్
మసాలా చికెన్ మసాలా తా
ఆహా చపలు మసాలా వేరే ఉంటాది
ఓకే
ఇవాడి తీసుకొని అల్లం పేస్ట్ చేపలకు పట్టియాలండి ఆ చాపలే పటిగా ఈయ ఒక కొన్ని అన్ని ఉల్లిపాయలు నూనె పోసి తాళింపులు వేయాలి అలా అండి హలో హలో అండి